నమస్కారం
కారం బాగున్నారా
ఆ బాగున్నం మేడం మీరేలా
బాగున్నాం బాగున్నం
మ్మ్ అవునండి చాలా బాగా జరిగింది మీది ఎలా గింది
బా జరిగింది
అవునా
ఏం చేసారు ఈద్ కి
ట్ కేమున్నాందండి మార్నింగ్ లేష్ చం లెషిన తర్వాత ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత ఈద్ ప్రిపరేషన్ అనేది చేస్కున్నామండి ఈద్ ప్రిపరేషన్ చేసుకోని చిరుకుర్మ అంటారు మా దాంట్ల అదే మన శిర్వుం అంటార్ గా శిరువర్మ జేషి చరుకుమా ఫతియ ఇచ్చి తాగి ఆ తర్వాత నమాజ్ కెల్లేది ఉంటది నమాజ్కేళ్లి నమాజ్ చదివి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని కలిసి అందరినీ ఆశీర్వాదాలు తిస్కుని అందరి ఈద్ లగ్ గడిచిపోతాదన్నట్టు
ఓకే ఓకే ఓకే
మీదేలా జరిగిందండి
బా జరిగింది బిర్యానీ చేసాం మేము మాకుటుంబ సభ్యులందరు వచ్చారు
ఆ
మ్మ్ పిల్లలక్ గూడా ఈద్ ఇవ్వాల్సి ఉంటది
అవున ఓకే బాగా సెలబ్రేషన్ చేస్
అవునవున్ బా సెలబ్రేషన్ మీ అన్నయ్య వాళ్ళు
ఆ బాగున్నారండి
ఓకే వాళ్ల ఈద్ కుడా బాగా జరిగిందా ఇక్కడ స శాపింగ్ మాల్ అనేస్ ఓపెన్ అయిందంట తెల్సా మీకు
అవునండి
మ్
ఓపెనైంద్ చాలా బాగున్నాయి అందు లో డ్రెస్సెస్ అన్ని పిల్లలక్ అక్కన్నే తిస్కున్నామండి
ఒకే ఒకే
పిల్లలకి అక్కన్నే తిస్కున్నం అక్కన్నే తిస్కునీ ద్ షాప్ పింగ్ మొత్తం చెప్పించినం చాలా హ్యాపీగ ఫీల్ అఇండ్రు పిల్లలు కుడా వాళ్ళకు మెచ్యూరిటీ ఇప్పుడే జస్ట్ ఓచ్చిందండి
ఓకే
అందు గురించే వాళ్ళు ఎక్సైట్మెంట్ బాగా ఫీల్ ఐతున్నారు అట్లా
అవునా
హు మ్మ్
మీ తమ్ముడు పెళ్లి ఉండేగాచ్చు అయిపోయిందా.
మ తమ్ముడు పెళ్ళా అయిపోయిందండి. రంజాన్ కన్నా ముందే అయిపోయిందండి. భోజనాలేమున్నాయండి. బిర్యానీ జే చేశారు సిర్హుర్ బిర్యాని ఉన్ను కద్దురా కీర్ ఇంకా మన ఏమంట్రు హరీష్ హాలీ హలీం అంటారు హలీం జేశారు
ఎక్కడ ఏ ఊర్లో జరిగిందండి పెళ్లి
ఉమ్మ్ ఇది మంచిర్యాలండి.
మంచిర్యాల జగీ ఆహ్ అమ్మాయి వాళ్ళది ఎక్కడండి.
ఇది హైద్రాబాదండి.
ఓకే ఓకే అవునా ఎంత ఇస్తున్నరు డౌరీ.
డౌరీ గురించి అంతా ఏం ఫోర్స్ ఉండదండి ఇవాళ్ళేపు డౌరీది ఏమున్నది అమ్మాయిక్. కీ అబ్బాయబ్బాయికి అమ్మాయి నచ్చుతే చాలు.
ఓకే ఓకే ఉంది.
డౌరిదేముండది కాకపోతే వాళ్ళు హ్యాపీగా ఏమైనా. ఇస్తారు గదా అమ్మాయి వాళ్ళు దానికి యాక్సెప్ట్ జేస్తరు అంతే.
ఓకే ఓకే ఓకే.
ఉమ్ మీ రిలేటివ్స్కి వాళ్లకి కలవడానికి వెళ్ళేదా ఈ ఇట్కి మీరు.
ఉమ్మ్ మాకు అందరు లోకల్లోనే ఉన్నారండి.
అవునా.
ఆహ్ వేరేక్కడనన్నా ఫోండ్లే ఏస్తమిగ ప్రతిసార్. సారి వొవుడంటే కుద్రదు కదా పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నయ్. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ప్రిపరేషన్ నడుస్తుంది పిల్లల్ది. ఆహ్ మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నయ్. పాపయ్ ఎగ్జామ్స్ నడుస్తున్నయ్. వాళ్ళ అటు ఇటు పోతే ఇబ్బంది ఐతది కదానేసి మా అమ్మాయి ఫస్ట్ క్లేవర్ స్టూడెంట్.
ఓకే.
ఉమ్.
డిస్టర్బ్ అయితరు మళ్ళా అవునాండి. ప్చ్ స్కూల్ టాపరా లేకుంటే డిస్టికా. హలో.
ఆహ్ హలో.
ఆహ్ చెప్పండి మేడం.
స్కూల్ టాపరండి మా అమ్మాయి.
ఆహ్ క్లాస్ టాపరా.
ఉమ్ స్కూల్ టాపర్.
ఓకే.
ఉమ్మ్ బాగా జదువుతాంది మా అమ్మాయి.
అవునా.
ఉమ్ ఉమ్.
ఓకే.
ఏం చేసారు ఇవాళ ఏం తిన్నారు ఇవాళ ఏం తిన్నారు మీరు.
ఇవాల్నా మ్యామ్ ఇవాళ చూడండి ఫిష్ జేశామండి.
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్మ్.
ఫిష్ కరీ తిన్నాం.
అరే నిన్ననే చికెన్ తిన్నారూ మళ్ళీ ఇయాల ఫి ఫిష్ తిన్నారా.
నడ్స్తానే ఉంటయి గాండి మా ఇంట్ల డే బై డే ఏదో ఒకటి నాన్ వెజ్.
ఉమ్ ఉమ్ ఉమ్ ఓకే.
మీరేం దిన్నారండి.
మేం ఇవాళ ఉమ్మ్. ఉమ్మ్ మేం ఇవాళ ఏం తిన్నాం పప్పు ఇంకా ఆలూ ఫ్రై తిన్నాం.
పప్పు ఆలుఫ్రై వావ్ కాంబ్నేషన్ బ్ చాలా బాగుంటది.
ఔనా అండి అందుగురించే నేనా చేసేసర్కి మాయ్న ఫిష్ తీసుకొచ్చారు ఉమ్మ్.
పండుగకి మీరేం చేశారండి.
మేం బిర్యానీ షీర్ కుర్మా ఔను బిర్యానీ ఉంటుందండి కామన్గ బగారారైస్తొ చేయ్యమ్ మేము.
ఉమ్ ఏం బిర్యాన్ మటన్ బిర్యానండి.
చికన్ బిర్యాని.
కన్ బిర్యానా.
ఊమ్.
ఒకే ఇంకా షాపింగ్ జేసారా బాగా.
షాపింగ్ జేసామండి మ యానివర్స్ జర్కి బర్త్డేకి ప్రతి ఒక్క ఈవెంట్కి మేమ్ మూడ్ మూడు డ్రస్సుల్ దీస్కున్నాం.
ఔనా వావ్ మి హస్బెండ్ చాలా గొప్పోలు.
ఔనండి పాపం ఇప్పిస్తాడు ప్రతి ఒక్కట్
ఔనా మంచోళ్ చాలా మంచోరు.
ఔనవ్ను నిజమే మంచోడు.
బాగా కేరింగ్ మ్ ఉన్న
ఔను ఔనండి.
మంచిగా ఫుడ్డవి పెడ్తారా మరి.
ఆ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి బైట ఫుడ్డు గానిలో ఇంట్లో ఫుడ్డు గాని తెప్పింది తీస్కొస్సారండి.
మరి మీరూ ఏమనా ట్రీ టేమనిచ్చారా మీ యాన్వర్సరీకి. హస్బెండ్కి గిఫ్టలాంటిది ఏమైనిచ్చార. జాబ్ జేయకున్నా గానీ
మ ఆయ్న కంజూసండి ఇంట్ల రూపాయున్న గుడా ఆయన దగ్గరే ఉంచుకుంటర్. నాకివ్వరు మొత్తం ఆయ్న దగ్గరుంకోని లెక్ క్కల్ జూపెడ్తా ఉంటడు నేనెక్కడియ్యాలండి ట్రీటు. గిఫ్ట్ ఆ ప్రత్ త్తి ఒక్కటి ఆయ్నేమ్ దీస్కస్తరు ఆయ్న దగ్గరుంటయ్ మనక్
చాలా మంచిదండి మంచిదండి అలా ఉంటే ఎందుకంటే పైసల్ సేవ్ జేయ్యాలంటే ఇయ్యాల్ రేప్ గుడ ఆడొళ్ళ చేత్లొ పైసల్ డబ్బులు ఆగదండి.
ఊ ఊ అదీ కరెక్
ఏదైనా ఇప్పుడు ఇంటి ముందట ఏమైనా బట్టలచ్చినయ్ ఇదొచ్చినా అనీ ఈవెంట్ టు లేదు ఏం లేదు అవి చూడరు చెయ్యరు అన్నింట్లాంట్ల ఖర్చేస్తరు అవి దినాలి ఇది తినాలి అని మీ దాంట్లో మీక్ మీకు బాగుంటదండి. లేడీస్కి అలా బాగుం దీ మీర్ ప్లస్సేదంతె ఖర్చు గూడా బాగా జేస్
ఔనవ్ను.
ఊమ్ అందుగురించే కావచ్చు ఒకళ్ళు ఖర్చు పెట్టేటోళ్ళుంటె ఒకళ్ సేవింగ్ జేసే
ఔనండి ఔనండి అందు గురించే గిఫ్ట్ గిఫ్టేం లేదండీ ఎప్పుడో ఒక్సారి పైసల్ దొంగతనం జేద్దామంటే మరీ అంత డబ్బులెబ్బుడుండయ్ కాకపోతె
ఉమ్.
స్
ఒక్కే ఎవర్ దగ్గరా ఇప్పుడూ ఎట్లాంటె మీర్ సేవింగ్సనేద్ జేస్కోలండి.
యాభైరుపాయ్లే ఉన్నాయండి యాభై రుపాయ్లు ఉంచి ఉంచి ఉండాద్ జేస్కుంట బత్కుతున్నా అండి.
యాభై రూపాయలు ఉండడం ఏందండి
పిల్లలకు ఇది వొస్తది గదా అది కూడా తీసుకున్నారండి మా ఆయన ఇప్పుడు అందు గురించే ఇప్పుడు ఏదైన్నా బిజినెస్ జే ద్దమనేసి అన్కుంటున్న టూ త్రీ మంత్స్దన్న టూథౌసండచ్చిన గుడా మన దగ్గరేమన్మౌమౌంటుంటె గిఫ్ట్ ఇట్టేమన్న ఇయ్యొచ్చు గదా.
పర్లే పర్లేద్ వెరీనైస్ వెరీనైస్. మంచి ఆలోచనండి మీది చేయండండి ఇక్కడని కాదు అన్ని చోట్లలా చేయాలండి ఇక్కడ్నుంచి మీరు రావాలని చూడొద్దు ఇప్పుడు ప్రజెంట్ అంటే వచ్చే దాంట్లో నుంచి చూసి మీరు సేవ్ చేసుకోవాలి ఏదైనా
సేవ్ అంటే ఇస్తానే కదండి సేవింగ్స్ అనేది ఉంటది లేదండి సేవింగ్స్ ఏం లేవం
మైండ్ ఉన్నది కదాండి మీ దగ్గర కూడా మైండున్నది మీది కూడా
ఆహా దేనికైనా కూడా మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వర్కౌటౌతది మైండ్ ఉంటే దానికి కడిగి తాగుతామా డబ్బులు రావ్కదండి అదే బాగా ప్లాస్ ఉన్నాయ్ కానీ మనీ
మీరు ఏం చేస్తారు ఏమైనా బిజినెస్ ఏమైనా ఓస్తదా మీకు
ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఏం జేయ్లేదండి
ఏం చేయలేదా అండి కాదు ఎం దేనిలోనైనా నాలెడ్జ్ ఉందా
ఉమ్
నాలెడ్జ్ బిజినెస్ పర్పస్ ఏమైన్నా నాలెడ్జుందా మీకు
ఆహాహా లేదండి
లేకుంటే మీరేలా చేస్తారండి మరి
ఉ
మీకు ఏమైనా అవగాహన ఉంటే మీరు ఏమైనా చేయచ్
మా ఆయనని ఇగ ప్రతోక్కటి చూసుకుంటున్నాడు ఈ పాపం ఆయన మీద బడ్డన్ ఏదో కొడ్ట్ జూదంమనెసి
మీకు అవగాహననే లేదు మీకు మీకు ఏమి అవగాహన లేదు మీరేలా చేస్ స్తరండి అట్టిగా మీరు అట్లా అవగాహన చేస్తే అవగాహన ఉంటేనే డబ్బులూ
రొమ
డబ్బులూ
ఇవో ప్రతి ఒక్కటి చేస్ తా ఉంటే కదండి మనకు వచ్చేవి ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్
చేయ్యాలండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేయ్యాలా ఆలోచించాలి ఇప్పుడేలా అంటే ఇప్పుడు రీల్స్ అవి చూసి మీరు బాగా ఇన్స్పేషన్ తెచ్చుకోవాలి ఒకరిని చూసి మీరు ఇన్స్పేషన్ తెచ్చుకొని హస్బెండ్కి ఒకా ఎట్లా అంటే బ్యాక్ బోన్ లేక్క మీరు కూడా ఉండాలే
అవును ఇగో ఎవరికైనా చేస్తా ఉంటేనే కదా అండి మనకూ ఎక్స్పీరియన్స్ ఒచ్చేది
అవ్నా కాదు చూసి కూడా కొంచెం కొంతమంది ఎక్స్పీరియన్స్ బిజినెస్ ఇట్లా టాప్ ఓస్తున్నరండి చూసి చూసి ఎందుకంటే ఒకా ప్లాట్ఫామ్ ఇది ఎలాంటిదం అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్టండి
అది కరెక్టే అండి కాక
నుంచి ఎందుకంటక్కడ స్ట్రగల్ మన దగ్గర అమౌంటూ అన్నది సేవింగ్స్ స్ ఎం లేవు ఎం కరెంట్ అమౌంట్ లేకుంటే అక్కడ చూసి సేవింగ్స్ అనేది అంద ఎలా దా-దాచుకొని ఎలా ఖర్చు చేస్తున్నారు ఎలా సంపాదిస్తున్నారనేది దాంట్ల
కాకపోతే ఉ అది రాదు గదా
ఆ
ఉహ్ కాకపోతే ఎవరికైనా చేస్తా ఉంటానే కదా అండి ఎక్స్పీరియన్సడ్ ఒచ్చేది ఉ ఉ
అవునా మీర్గు ఎందుకంటే నేర్చు కోవాలండీ చాలా నేర్చుకోవాలె
పిరేన్స్డ్ బాగుంద అండీ ఓకే అండి ధన్యవాదాలు